ఏం తింటావ్
ఆ ఇవాళ అపాయింట్మెంట్ దొరికిందనమాట నీతో మాట్లాడ్డానికి లేదు అపాయింట్మెంట్ ఏ మనం ఏంటి మ్మ్ పెద్ద పెద్దోళ్తో మా డాంటికు ముందు అపాయింట్మెంట్ తీసుకొని రావాలంటరు కదా అదనమాట
ఊరొచ్చాను నేను మా అక్క నేను డీ మార్ట్ కెళ్ళి అయన్నీ తిరిగేసొచ్చాం దీని లేట్ అయిపోయింది
కలే నంటనారు అది కూడా ఎళ్ళిందంట వాల్ అ క్క తో డి మార్ట్ కి
మ్మ్ అవును
నువ్వు ఇచ్చావు కదా నంబర్లు రెండు పెట్టావు కదా అక్క చెల్లెలివి ఆళ్ళే దొరికే వాళ్ళెక్కడ దొరి కేరే బాబు నీ
ఏ
ఏంటి ఇంకా ఫోర్ ఉన్నాయంట ఏం చెయ్యాలి నాకు మల్స్ సిగ్నల్స్ ఉండవు కదా
ఉమ్ అవును
నేనేమో నేను కూడా బయటికెళ్ళొచ్చాను ఇవాళ బయటకెళ్లాల్సొచ్చింది తణుకెళ్ళి వచ్చాననమాట
ఎవరు నువ్వా ఏంటక్క మరి తణుకొచ్చినప్పుడు చెప్పాలి కదా
ఆ అందుకని చెయ్యనా అని అన్నారు సరే చెయ్యి మాట్లాడదామంటే సిగ్నల్స్ లేవు కాల్ కట్ అయిపోతుంది అమ్మాయివి సరే అమ్మా సిగ్నల్స్ లేవు కదా అయినా నా నెంబర్ తో ఫో కాల్స్ అయిపోయినాయి కూడా అమ్మాయికి
మ్మ్
అందుకని ఇంక అను కానింక సరే ఇంక అయిపోయినాయి కదా సిగ్నల్స్ కూడా లేవు కదా అని చెప్పి బాయ్ చెప్పేసా మే అది కూడా పొద్దునుంచి ఆ తోనే మాట్లాడుతుంది నేను లేను కదా
మ్మ్ అవును
అందుకని వాళ్ళతోనే మాట్లాడుతుంటే దానికి కూడా అయిపోయినాయి ఆ అమ్మాయి ఏం చేసింది ఇంకా ఫోర్ ఉన్నాయి అని చెప్ ప్పి
దానికి కూడా అయిపోతుంది మ దానికి అయిపోయింది యా ఎప్పుడయిపోయినా కదా
అది కాదు ఈ అమ్మాయి అదేను
ఆహా ఓకే ఓకే అయిపోయినయా పోనీలా మంచి పని చేసారు
లేదా అది ఏంటి మా నెంబర్స్ తో అయిపోయిందియి అన్నమాట అంటే నెంబర్ ఫోర్రే కదా మా నెంబర్స్ తో అయిపోయినాయి అందుకని చెప్ చెప్పి అమ్మాయి ఏంచింది తనకి ఇంకా ఫోరే ఉన్నాయని చెప్పి నాకు రెండు కాల్స్ చేసి జీరో వచ్చాక కట్టేసింటారు ఆ అమ్మాయి జ దానికి కూడా రె కాల్చిస్ జీరో కట్టే తానది ఇంతాకి ఏంటి మేము ఇద్దరం మాట్లాడుకుందాం అని చెప్పి చేసుకుందాం అనుకుంటే బిజీ వచ్చేస్తుంది ఏంటిది బిజీ జీ వతనది అమ్మాయి నిజంగానే చెస్ లేపోతే చ్చేయట్లేదు తెల ఇట్లేతే
మ్మ్
అయ్యో ఇలా చేసింది అమ్మ ఇంతకి ఏంటి మాములుగా ఏ పేజీ లో అలా చూపి ఇందేమో మనకి కట్ అయిపోయాక కూడా గంట సేపు చూపితుది కదా పేజీ లో
అవునవును
దాని వల్ల ఏంటి ఇలా చూపి నేమో అని చెప్పి ఇద్దరమ అనుకుంటుంటే లేద అమ్మాయి నిజంగానే చెప్ప
ఏం చేతుంది కక్ట్ చేతుందా
ఆ చేసి కట్ చేసస్తుంది చేసి కట్ చేసేస్తుంది అక్క జీరో వస్తే అయిపోతాయి ఇ ట్రిప్ చేస్తున్నాని అక్క అంటుంది
జీరో వత్త అయిపోత మంటే నాకు అర్ధం కావట్లేదు
అంటే నెంబర్స్ అయిపోద్ది కదా టా అది అయిపో అయిపోది కదా మొత్తం అందుకని మొత్తం అయిపోతే ఇంకా మనం చేసవచ్చు కదా
మ్మ్
అందుకే న్నాను ఇలాంటేళ్ళ ఎక్కడ దొరుకుతారు మనకి
ముఖ్యంగా నా ఏదేరు ఇతేరు ఉమ్
రోజుల నుంచి బానె మా ఎక్కడకొన్నావులే
పోన్లే బానే మాట్లాడేసుకున్నారు ఉహూ పోనీలే అంటే నేను అ నాకు ఫోన్ చేయలేదు నువ్వు
పోయిన మకు పోయి దానికి పోయినియ్
నాకు రెండెంటి బోల్డు పోయిన ఇరవై లో సగం పైనే పోయినియ్ ఉమ్ అసలు ఫస్ట్ కాలే పోయింది
మాకు పోయినర బానే వాళ్ళు చెల్లయితే ఇంకా ఇంటలిజెంటె మధ్య ఇదేను చెయనా అంది చెయ్యమ్మా అన్నాను మళ్ళీ నేను చెయనా అంటే లేదక్క కొంచెం పనుంది నేను ఫైవ్ మినిట్స్ తర్వాత మెసేజ్ చేస్తాను అని అంటుంది అప్పుటికి ఏంటి నేను వెళ పోతాన అని చెప్పాను ఇప్పుడే టైం ఉంది నేను వెళ్ళిపోతాన రా తర్వాత అన్నాను కూడా మళ్ళీ నేను చేస్తా ఐతే ఆ అమ్మాయి మెసేజ్ చేసింది చెయ్య అని చెప్పి చెయ్య అంటే అక్క నువు పోయి ఉంటావ్ అనుకున్నాను అక్కా
హ్మ్.. హ్మ్ ఉహూ బాగానె ఉంది ఉమ్ ఏం రా
అదా నేనా గుడ్లు దా రెండు గుడ్లు ఒక జాంకాయ కీరా క్యారెట్ టైప్ బోయినయ్యే ఇంకా
న్యామ్
హ ఎవర్ జెహ్నర్ త్నారో బన్యే ఈ
ఏయ్ ఎత్తకో, ఎత్తవంటె మర్యాద కొండందు నీకు నీదైయిపెన్నా
లేదా అవ్వలేదు. ఉన్నాయని కదా హంగర్బడి పోత్నాను, హ్మ్హ్
కోన్లే మళ్ళీ ఫస్ట్ నించొంటాయి. కదా కంగారుమార్గం
ఫస్ట్ నుంచా
హ్మ్
లేదు. నేను ఇవళ్ళె ఆమ్మట్టిల్న్, మొత్తం
హ్మ్మ్ ఇనాల్గు రోజులు త్తి, నాల్ రోజులు తినాల్సింది. ఒక రోజులో తినేయలంటే తినలేవేసిందు.
హుహ్మ్ అదిలే నాలుగు రోజుల నుంచి, ఏంటి ఒక నెల నుంచి జరుగుతుంది. నువ్వే పట్టించుకోవట్లేదు, నీ ఫెన్ మీదనే ఉన్నా హ్
హ్మ్
మేమిద్దరమే కొట్టుకొందచ్చి వోత్నా
హ్మ్మ్ ప్చ్ బ్యాగ రౌండ్ లో హ్మ్
అల్లా ఉందన్తున్నాను
నవునవును హ్మ్ మరి ఇంకోట్, చెప్నా
హ్మ్ చెప్పు
బంగాళదుంప్, కోర్
ఆ
ఎలా వండుతారో తెలుసా
తెలీదు చెప్తావా
నువ్వు చెప్పసార్ నేను తర్వాత చెప్న
నేనయితే ఏంటి ఉల్లిపాయలు, అవి హి ఉప్పేసి హ్మ్ ఫస్ట్ ఆయిలేయ్యాలి. తర్వాత ఉల్లిపాయల్లేయ్యాలి. తర్వాత పచ్చిమిరియల్లేయ్యాలి. ఇఫ్రు బాగా ఫ్రైజ్ చెయాల్లె తర్వాత టమాటలే య్యల్ తర్వా తో ఉప్పు కారం అవన్నీ వేసి కాసేపు మగ్గ పెట్టాలి
మ్మ్
లాగూ బంగాళదుంపలు ముందు ఉడికిచ్చుకుంటే బావుంటాయి అన్నమాట అందుకని చెప్పి బంగాళదుంపలు మ ళ్ళీ ఉడుక్ ఉడికినియ్యే కదా కాబట్టి కొంచ్ రస్త సరిప్ పోద్ది బంగళదుంపలేసి కొంచెం ఫ్రై చేసేసి
ఏ ఎక్స్ ప్రెస్ లా చెప్తున్నావేంటి కొంచెం ఫా సింజర్ లా చెప్పు
పాసింజర్ లాగా అంటే చేసి చేసి అలవాట్ టేగా నార్మల్ కర్రీస్ అయితే
నువ్ అంత ఫాస్ట్ గా చెప్పేత్తే మాకు రావద్దేంటి నేర్చుకుంటం చెప్పు సరిగ్గా స్లోగా చెప్పు
బిర్యానీ రెసిపీ అదే నువ్వడి గిందయితే నాకు తెలీదు కాబట్టి అది స్లోగా చెప్తా ఇదైతే రోజూ
ఆ అయితే ఆలు ఏ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్ పప్పు నాకు అర్థం కాలేదు నువ్వు ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేసావ్
హూ ఫస్ట్ ఫస్ట్ ఒక గిన్నె తీసుకో ఆ నేనైతే స్టీల్ గిన్నె వాడతాను నువ్వే గిన్నె వాడతొ తెలీదు స్టీల్ గిన్నె తీసుకొని ఫస్ట్ గ్యాస్ స్టవ్ పెట్ ఆ ఏదో ఒకటి తీసుకో బావుంటది లె కర్రీ అవ్వడం ముఖ్యం మనకి
అంతే అంతే మ్ తర్వాత
ఆ ఫస్ట్ కడాయి పెట్టేసి అదే గిన్నె అన్నాం కదా అది కూడా పెట్ ట్టేసి ఆయిల్ ఎయ్యాలి ఆయిల్ ఏశాక నేనైతే జీరా అంట జీర వేస్తాన
హ
జీర ఏస్తే తరర్ళ్ పచ్చిమిరప కాయలే ఇయ్యి తర్వాతా ఏ ఉల్లిపాయలు ఎయ్యి బాగ ఫ్రై చెయ్యాలి
ఒకే తర్వాత
ఏ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లో రావాలన్నమాట
గోల్డన్ కలర
ఆ గోల్డెన్ కలర్ అల వచ్చాకా ఉప్పు కారం వేసు కోవాలి ఆ వచ్చిపోయిను ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయాను ఏంటది టమాటాలు మర్చిపోయిన టమాటాలు
తెల్సా
ఆ ఐయితే ఏస్సెస్ ఒక్కొక్కటి కట్ చేసుకొని చిన్న
ఎవరు హు హు అనురాధ ఆ మా బాప మాట్లాడుతుందండి మాట్లాడుతా గుడవమ్మాయ ఉమ్ ఏమి ఇదే ఊడూ గుడి మాతల కో మీద ఏదో వత్తదే ఊరిపేరు
ఆ కొం కొమ్ముగూడు
ఆ కొమ్ముగూడు అటు వేరే పెళ్లి పేరు ఒకటే
ఆ అక్క పేరా
మా అక్క పేరు నీ పేరు ఒకటె
ఏంటి మినపట్లెతారా
మీరు బడ్లు కాదు అహే మా యక్క పేరు నీ పేరు ఒకట్ టే అంటున్నాను
ఆ హా అ
నేను ఇందాక కొనుక్కుంది అందుకే కదా హలో
ఊ
ఆ చెప్పు నువ్ చేత్తవ మళ్ళీ తరువాత అయిపోయిన తరువాత
తం ఎమే మాట్లాడదామ
ఆ మాట్లాడతాను లేతేయ్యి
ఉం సరే
ఇ వైషూకి అది నున్న ఉరికనే తినేతుందే
అమ్మాయికి అయిపోయినాయి ఎలా కంప్లీట్ చేసిందో తెలియ అయిపోయినాయి అంట
ఉహు ఏంది మరే ఉమ్
నేను చే నీ కాల్స్ లే అదే ఉన్నాయా అని అంటే లేవు ఇంకా అయిపోయినాయి మొత్తం అన్నది
ఉమ్
వాళ్ళ అక్కే కంగర పడిపోతుంది
అవునా పాపం నాకు ఇందాకే చేసిందే అపి అల్ల అక్కకు చేయకపోయవా ఏ హుమ్ కొచ్చ ఎం కాదు హు చెయ్ ఒకసారి వాళ్ళకి చెయ్యి ఆల్లెమంటారో చూసియాల్లెత్తపోతే అప్పుడు నాకు చేదుగని సారెనా హలో ఆ సరే మాట్లాడతాం చెయ్యి
హు సరే
అయిపోయింది నాది పెట్టేస్తున్న నువ్వు చెయ్ నువ్ చెయ్